లెఫ్ట్ అయింది గా నే పోస
ఎంగ
స స ఇవి ఏ ఇప్పేదానికి పిచ్చే నీకు పి అది పిచ్చి పిచ్చిస్త మ ఫస్ట్ ఫోన్ టూ మినిట్స్ చాల కదడి వండినా కర్రీ ఏమన్నా చూపియాలనా ఇప్పుడు చూపి తాగు ఇప్పుడు అదికాక పోవాలా చెంప పగుల్తది అవి మధ్యలో బ్యాక్ రాదా అనె ఎందుకు అట్లా మన నార్మల్ ఫోన్లు వత్తయి గా ఇవి ఎందుకు రావు ఇవి
అ ఒక్కటే. అబ్బ ఏం చెప్పావురా అతేయ
ఈ ప్రపంచంలో అండగాడు ఎవ్వరు అనుకుంటున్నా నువ్వే అని ఈ రోజే అర్థమైంది. చ అంతే అంతే పొద్దు వెళ్దాం తీయ్ పొద్దున పెడితాన అక్క పడుకొమ్మరె పెడితే ఐపోయి పెట్ట మాంటే పెట్టావా అ ఔట్పుట్ ఉంది అది
మీ ముగ్గు ద మ